హలో
హా చెప్ బాగున్నారండి
ఆ బాగున్నామండి ఇక్కడున్నారండి వెళ్ళారా
ఆ కాలేజీకి వెళ్ళొచ్చానండి
అవునండి ఆ వెళ్లేసి అండి ఇప్పుడే జస్ట్ ఇప్పుడే వచ్చాను
ఇంక ఈ రోజయితే ఇంకా చాలా బాగుందండి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అందుకే మేము కొంచెం ఇంకా ఎగ్జామ్ అయిపోగానే వచ్చాము మీకు నడుస్తున్నాయి ఎగ్జామ్స్
ఆ నడుస్తున్నాయా అండి మిస్ అయిపోయాడి ఇక లాస్ట్ ఎగ్జామ్ గురించి చూస్తున్నాం సెమిస్టర్ లాస్ట్ ఎగ్జామ్ గురించి
అవునా అండి ఇంక మా కూడా, లాస్ట్ సెమిస్టర్స్ జరుగుతున్నాంది. అందుకు మేమే ప్పట్నుండే చదువుకుంటున్నము.
అవునా అండి
అవునండి
హ్మ్ ఈ కాలంలో ఈ కాలంలో మంచిగా పెద్ద పెద్దవి, ఇప్పుడు మనం చదువుపిచుకున్న ఏఐ గురించి, నేషనల్ టర్నింగ్ గురించి డేటా సైన్స్ గురించి, చాలా బాగా జెప్తున్నారండి. టెక్నాలజీస్ గురించి కదా అండి, మన కాలేజెస్ హలో
అవునండి ఇప్పుడు చ్చా టెక్నాలజీ అనేది. చాలా పెరిగిపోతుంది కదా ఇంకా, మనం చదువుతోనే కదా ముందుకు సాగేది. ఇప్పటి నుంచే మనం కష్టపడి చదువుకుంటే ఏదో ఒక ఉద్యోగాన్ని సాధించవచ్చు. కదా
అవునండి ఇంగ్ దీని వల్ల మనకి చాలా వో ఉపయోగాలు కూడా ఉంటయ్, జ్ఞాన్నన్ని మన జ్ఞానాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇతరలతో కూడా పంచుకోవచ్చు. మనం
అవును ఇప్పుడు ఇంకా అందుకే, మనం కాలేజీ లో మంచి మంచిగా ప్లేస్మెంట్స్ కూడా సంపాదించుకుంటే, మనం బయటకెళ్ళి ఇంక్ రా మనం వెతుక్కోనవసరం లేకుండా మనకూ మంచిగా కాలేజ్ లోనే ఎ జాబ్ సంపాదించుకొని మనం సెటిల్ అవ్వచ్చు కదా
అవునండి ఇప్పుడు బయటికి వెళ్ళినా కూడా అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మన కాలేజ్ లోనే మనం ఉద్జోగ్మంత్ తెచ్చుకుంటే, ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉంటాం. బయటికి వెళ్తే మన స్వతంత్రంగా, మన మన జీతాన్ని మన ఉద్యోగాన్ని మంచిగా కాపాడు కొంటెం మనం కూడా వచ్చే స్థాయిలో ఉంటాం. మనం కూడా
అవునండి మనం ఇప్పటి నుంచి చాలా కష్టపడి చదువుతే, మనం కూడా గొప్ప స్థాయిలో ఉండి. మన కాళ్ళ మీద మనం నిలపడి, మనం ఎవరి మీద ఆఢ ఆధారపడనవసరం లేదు. కదా
అవునండి ఇంకా మ్ భవిష్య్ తిత్తిర్లో వేరే వాళ్ళు కూడా మనకు ఒక ఉదాహరణంగా ఉంటాం. మర్లా చేస్తే మనం కూడా చదువు అనేది ఈ కాలంలో చాలా ప్రఖ్యాత్ కదా అండి మనం చదివితేనే కదా వేరే వాళ్ళు కూడా అర్థం అవుతుంది ఎంత ప్రత్యేకతమైనది మన క్రమశిక్షణ కూడా ఇస్తుంది క్రమశిక్షణ మనకు గౌరవం కూడా ఉంటది చదువుతోనే కదా అండి
అవునండి ఇప్పుడు మనం ఏం చేయాలన్నా చదువుతోటి సాధించగలుగుతాం కదా, మంచి మంచి సైంటిస్ట్లు కావచ్చు. డాక్టర్స్ని కి కావచ్చు. ఆ మంచిగ ఇంజనీరింగ్స్ ని కావచ్చు. ఏదైనా చదువుతోటి కదా, మనం హ్మ్ చదువుకొని గొప్పగా హ్మ్ బ్రతుకుతేనే కదా మన తల్లిదండ్రులు కూడా గౌరవంగా మనలని చూస్తారు. వాళ్ళక్కూడా విలువావ్ ఉంటుంది.
ప్చ్ అవునండి ఇన్ చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి చిన్నప్పటి నుంచి చాలా పేదరికల్లో ఉన్నా కూడా అది మొత్తం చదువుతూనే పోతుందండి కదా
అవును ఇప్పుడు మన వాళ్ళు కష్టపడి చదివించినందుకు వాళ్ళ కూడా మనం మంచిగా ఉద్యోగం చేసి పేరు సంపాదించి పెడుతనే కదా వాళ్ళు కూడా మంచిగా సమాజంలో గౌరవంగా ఆ పే తలెత్తుకునేలా చేసిన వాళ్ళం అవుతాము
అవునండి ఇంకా మంచిగా చదువుకుంటే మనకి మంచిగా స్కాలర్షిప్స్ కూడా వస్తాయి మంచిగా మనకి
అవును మంచిగా స్కాలర్షిప్స్ వస్తాయి బీటెక్లో అయితే ఇంకా మనం నాలుగు సంవత్సరాల్లో మనం మంచిగా చదువుకుంటే ఇంకా బయట సాఫ్ట్వేర్ జాబ్స్ అని ఇంకా చాలా రకరకాల జాబ్స్ ఉన్నాయి ఇప్పుడు ఏఐ తోటి కూడా చాలా రకాల జాబ్స్ ఉన్నాయి కదా
అవునండి ఇంకా ఉద్యోగంలో జాయిన్ అవుతే ఇక మంచి మంచి ప్యాకేజ్లు కూడా ఉంటాయి ఆ టెక్నాలజీస్ మీద మనం ఇంకా మంచిగా నేర్చుకోవచ్చు మంచిగా మన కంపెనీ నుంచి అందరికి ఉపయోగపడేలాగా చేయొచ్చు ఏమన్నా ఈ టెక్నాలజీస్ నుంచి మనం
అవునండి మనకు మనకు గ్రాడ్యుయేషన్ ఉంటేనే కదా కద మనం ఆ బయటక వెళ్ళ ఏదైనా ఉద్యోగం సాధించవచ్చు ఇప్పుడు మనం సమాజంతో పోటీ పడాలి వాళ్ళకి తగ్గట్టుగా మనం ఎదగాలం అంటే మనం కష్టపడి చదువుకోవాలి కదా
అవునండి ఇంకా చెప్పాలంటే మనం ఇంకా స్కాలర్షిప్ స్ వస్తే మనకి మన తల్లిదండ్రులు కూడా సంతోషపడతారు ఇంకా డబ్బుడు కూడా ఎక్కువ ఖర్చులు అవ్వవు కదా అండి
అవును ఇప్పుడు మనం ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా అవకాశాలు ఉన్నాయడి మనం చిన్నప్పటి నుండే మనం కష్టపడి చదివితే మంచి మంచి ప్రభుత్వ ఉద్యోగాల్లను కూడా పొందవచ్చు దాని వల్ల మనకు చాలా రకాలుగా మనం సమాజానికి కూడా సేవ చేసిన వాళ్ళం అవుతాము మనం మంచిగా కలెక్టర్ పొజిషన్లను ఇంకా డాక్టర్గానో మనం పేరు తెచ్చుకుంటే మనం కూడా ఇంకా ఇతరులకి సహాయం చేసిన వాళ్ళంగా అవుతాము కదా
అవునండి ఇప్పుడు చాలా పట్టుదల ఉన్నది ఈ కాలంలో ఆడ ఆడవాళ్ళకే ఎక్కువ పట్టుదల ఉంది ఇలా చెయాలి అలా చేయాలి అని చాలా క ఉన్నాయి వాళ్ళకి కూడా మగ గవాలి కన్నా ఏది దననికి తీసి మనం కూడా
అవును ఇప్పుడు అన్ని రంగాలలో ఆడవాళ్ళు కూడా రాణిస్తున్నారు కదా మంచిగా డాక్టర్స్ అవుతున్నారు చదువుకొని ఇంకా పైలట్గా కూడా చేస్తున్నారు ఇంకా ఆర్మీలలో కూడా చేస్తూ అవునండి ఇంకా సైన్యంలో కూడా మన ఆడవాళ్ళు చేరి ఇంకా రక్షణగా నిలుస్తున్నారు కదా మనకి
అవునండి మీరు చెప్పింది కూడా నిజమే అన్నిట్లో ఏ రంగాలను లేకుండా లేరు ఆడవాళ్ళు అన్నిట్లో ముందే ఉన్నారు ఈ ఈ కాలంలో ఈ ఆడవాళ్ళు అందరు అందరూ కష్టపడుతున్నారు వాళ్ళు వాళ్ళ స్వ స్వాతంత్రం వాళ్ళ వాళ్ళే పోరాడుతున్నారు మొత్తం స్వతంత్రం వాళ్ళ ఇండిపెండెంట్ మొత్తం వాళ్ళే అవు తున్నారు ఎవరి మీద ఆధారపడి బ్రతకట్లేదు ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు కూడా అంతే కదండి ఇప్పుడు వాళ్ళంతలో వాళ్ళే ఉద్యోగం చేసుకుంటున్నారు వాళ్ళు చదువు తగ్గట్టు వా వాళ్ళ పిల్లలకి వాళ్ళే చూసుకుంటున్నారు కదాండి ఎంత మంది సింగిల్ పేరెంట్ కూడా ఉన్నారు కదండి సింగిల్ పేరెంట్ కూడా వాళ్ళు ఎంతో మంచిగా చూసుకుంటున్నారు కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు వాళ్ళది చూసుకుంటున్నారు ఇంట్లో వాళ్ళు చేసుకుంటు ఇంట్లో వాళ్ళది కూడా చేసుకుంటున్నారు
అవునండి ఇ ఈ ఇప్పుడు ఈ కాలంలో మనకి ఇంకా మనం ప్రభుత్వ స్కూళ్ళలో మ పిల్లల్ని జాయిన్ చేసినా కానీ అక్కడ మనకి ఇంకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ చదువు దొరుకుతుంది కదా దాన్ని వినియోగించుకోవడం వల్ల కూడా మనకి చాలా రకాల ఆ డబ్బు పరంగా మనం సైడ్కి ఎసుకోవచ్చు సేవ్ చేసుకోవచ్చు కదా అందులో కూడా చదువుకొని చాలా గొప్ప వాళ్ళు అవు తున్నారండి
అవునండి ఇంకా గవర్నమెంట్ స్కూల్లో అయితే రో రో ఆ రోం ఆ మంచిగా గుడ్లు ఇస్తారు పాలు ఇస్తారు ఇంకా రెండు సార్లు తీ అన్నం పెడుతూ ఉన్నారు పథకాలు కూడా బానే చేస్తున్నారుండి గవర్నమెంట్ స్కూ లో చూసాము అంగన్వాడీలో కూడా బానే చెప్ చేస్తున్నారుండి వాళ్ళు కూడా అంగన్వాడి లో అంగన్వాడీలో గవర్నమెంట్ స్కూల్స్ లో బాగా చేస్తున్నారు పథకాలు కూడా
అవులో మనకు చాలా రకాల పథకాలు ఇస్తున్నారు అవిటిని మనం సద్వినియోగ గం చేసుకోవడం వల్ల కూడా మనం డబ్బుల్ని మంచిగా ఆదా చేసుకోవచ్చు మనం ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఇంగ్లీష్ మీడియం చెప్తూ ఇంగ్లీష్గా ఒ చెప్ సబ్జెక్ట్స్ చెప్తూ వాళ్ళు కూడా మనకి మంచిగా సహాయంగా ఉంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు కూడా
అవునండి ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ కా గవర్నమెంట్ లో ఉద్యోగాలు కావాలన్నా కూడా కు చాలా కష్టపడి రాస్తున్నారు పరీక్షలు ఇస్త తున్నారు మంచిగా ఇంకా గవర్నమెంట్ దాంట్లో ఉద్యోగులు కూడా మంచిగా పిల్లలు కి చదువు అనేది బాగా చెప్తున్నారు అందులో కూడా ఏ లోటు లేకుండా ఉంటుంది ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్ తక్కువ అనుకుంటారు కానీ ఇందులో కూడా బాగా చెప్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా
అవునండి ఇప్పుడు అన్ని స్కూళ్ళు కూడా ఆ పిల్లలు కూడా చాలా శ్రద్ధగా చదువుతున్నారండి వాళ్ళు కూడా చాలా కష్టపడి కొంచెమంది పిల్లలు అయితే ఇంకా చిన్నతనంలోనే వాళ్ళ మేధాశక్తి చాలా చురుకుగా పనిచేస్త వస్తుందండి
అవునండి ఇంకా చెప్పాలంటే ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకే ర్యాంక్స్ ఎక్కువ వస్తున్నాయి చదు తెలివి తాటలు కూడా వాళ్ళకే ఎక్కువ ఉన్నాయంండి ప్రైవేట్ స్కూల్స్ కన్నా
ఈ రోజులలో ఇంకా దానికి అంతకు మించిందెం కావాలి పిల్లలకు మంచి తెలివితేటలు మంచి క్రీడ క్రీడ ఉండడం కూడా స్కూళ్ళలో చూస్తున్నాం కదా మనం చదువుతో పాటు అది కూడా కావాలి కదా
అవునండి
సరేనండి ఇంకా మరిగా మళ్ళీ కలుద్దామండిగా
ఆ స సరే అండి మరి ఉంటానండి మరి ఓకే అండి